అ ప్రక్షే ఆ వినపడుతందా
తిన్నరా
ఉ తిన్నా అండి ఆడా తిన్నార
తిన్నాం ఇబ్బుడె
ఊహు ఏం జేసినారు
మేమ్ చపాతి పుదీనా చట్నీ
ఈడ అన్నం వంకాయ ఎదొ
ఆ
ఉ
ఈ రోజు అంతా ఏం జేసినారు
కాలేజ్ పోయింటి ఇంగ
ఆ
ఇంక అడు క్లాస్ లు లేకుండా యాడ ఎం చేసినావ్ నువ్వు సదువుకుంటె ఊ
క్లాసులు ఏమైనా బిజినేస్లా గురించి చెప్పినారా
ఏం చెప్పలేదు ఇంగా వేరే ఆయప్ వేరే సార్ వచ్చినాడు ఆయన చెప్తాన్నడు
అవును
ఎందో చెప్తాన్నడు
చిన్మయి ఆర్ట
ఆ
అంటే నెగోషియబుల్ ఇన్షుమెంటా
ఊమ్
అవునా అది బాగ నన్
ఉహూ
ఉ మళ్ల వోమాట జొప్పు ఆ
తాన్నరు అబ్బడే
ఆడిట్టా
ఆ
ఆడిట్ దీంట్లో లేదు గదా
సెకెండ్ గ్రూప్ అంటా
అవునా డ్రా జేయనంది మళ్ళ నాగిజొ
ఉమ్
ఉ
ఉ ఆపైన మధ్యాన మా అన్నం సాంబర్
పద్దన టిఫన్
టిఫను ఉప్మా
ఆ ఇంగ క్రికెట్ మ్యాచ్ లు అయి పెనాయా
ఆ ఇవిగానే
ఆ ఇక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్
మళ్ళా ఐపీఎల్ స్టార్ట్ అయితుంది.
ఆ ఇది ఎందకు టీ ట్వంటీ అదింటదా.
అహా అయిపొయినాయి.
అవి ఎప్పుడు స్టార్ట్ అయితాయి కదా.
ఉమ్ మళ్ళ స్టార్ట్ అయి
అ ఓవర్ కి ఎన్ని బాల్స్
హలో ఉమ్
ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయ్.
సిక్స్ బాల్స్ అండి.
సిక్స్ ల టీమ్ లో ఎంత మంది
పదకొండు
పదకొండు మందా
అక్కడ ఏం చేస్తున్నార అండి
ఏం చేయలేదు.
ఉ అది అమౌంట్ పంపించిన వచ్చిందండి మీ కు
ఏమ్ ఎమౌంటు
ఫోన్ పే కి పంపించిన టూ హండ్రెడ్, టూ హండ్రెడ్
ఎందుకు?
అన్ని అంటే దాంట్లో వేసినా ఊరికే ఉంటుంది.
నువ్వ ఆదిఎసిండేది
ఉమ్
హమ్ ఎట్లా అది ఫోన్ పే నుండి ఎయలేదా?
పేటిఎమ్ నుంచి వేసిన
అవున
చెప్ ప్పులాడేగా కొనుకుందామని.
హుమ్
హ
పోన్లే
కేజీ పిండి వీడ తొమ్మిది వందలు చెప్ ఇవి పోతానే ఉ ఉ మళ ఇంగోట అడి ఇంకా ఐదు వందాలేనే అం అందుకు వచ్చేసి
ఆ ఈడ చచ్చ వింతే
హ
అ ఏమి సినిమాల్ చూళ్ళేదా
ఉహు చూళ్ళే
ఉ ఆడ కపిల్ తీర్థం మట్ల పోలేదా
పోలేేదు ఊతో బయట కూసున్
అ
ఇక్కడ ఫోన్ చేసినా వషాఖ
ఒంగ చే
ఉ బవరికే ఉ
హు
డాడీకి ఫోన్ చేసినవా
హు హు ఇంగ లేదు
ఆ
హు ఉ
వాళ్ళు ఏం చేస్తన్నారు
తింటాన్నరు
హ అ నువ్వెక్కడ ఉన్నావు పైన ఉన్నావా
కిందే ఉన్నా లోపల మాట్లాడుతున్నా
హ్ ఉ అమ్మ ఏంజె అంతే
ఉంటాంది ఉ
ఈ హ్మ్మ్
ఉమ్మ్
ఉమ్మ్
సింగం లే తిందాం మళ్లా మధ్యాహ్నం వరకేనా
ఆ మళ్ళా క్లాసులు ఉంటే ఫుల్ డే పెట్టుకుంటాం
ఎప్పుడు
ఏమో బ ఎప్పుడూ క్లాస్ ఉంటే అప్పుడే
అవునులే అయిపోయిందా సగం సిలబస్సు
ఉమ్మ్ ఇంకా కాల
ఉ ఇంగ్ అదే ఒకటే చొప్ నాల ఇవన్నీ చెప్పలేదా డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్
ఆహా ఇంకా చెప్పలేదు
అవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదా ఉ
ఇప్పుడు అకౌంట్స్ లో అప్పుడే ఎర్రర్స్ బిల్స్ వి ఏం గాదు చెప్పేసినారు
అవి ఇంకా ఫస్ట్ డేలే
ఆ ఆవైపనైయి అప్పుడే
ఉ ఆవైతే ఈజీనేలే
ఉ ఇప్పుడు ఫైన్ లో కొన్ని చెప్తానడు
అవిను
ఉ
ఉ
ఉ
ఉ రేపు ఫ్రైడే రే ఫ్రైడే వాళ్ళు ఏందని చెప్తా మంగా రేప్ నాన్ వెజ్ ఆ
ఇ లేర్ లేదు గుడ్ ఒకటి ఇస్తారు నైట్ ఉ
ఉ
నాకు ముందు దాంట్లో అయితే గోబీ రైస్ చేస్తారు
ఉ ఊరికే గుడ్డు ఒకటి ఉ బెండ కై చేయలేదా
ఆ చేయలే
మేలే అ వంకాయ మామిడికాయ చేస్ చేలేదా
చేయలేదు ఈ చేస్తారు ఎండాకాలం వచ్చింది వస్తే ఇంగ ఉ
పల్
బర పొద్దున్నే చిత్రాన్నం చేస్తారు హు హు
నువ్వు టీ తాగేకి అట్లా పోలేదా
హు హు గో అవే
ఆ
హుమ్
ఉ విసార్ ఆ బలే పాపనా చిన్నమాక తిరపతిలో పైన పాపనాశనం అవన్నీ చూసిరాల జాబాల అంజనే స్వామి
ఉ అదేపో
హు ఇంటర్ వాళ్లకి అయిపోయినయా ఎగ్జాములు
ఇంకా ఉన్నాయి పద్దెనిమిది కరెక్ట్ అయిపోతాయి హుమ్ ఇ పంటకు వస్తారం కై బత పంట మూందు రోజు హు
అ
ఇంకా లేదుా ఏమో ఈరోజే ముందే చేయాలే హా ఈరోజు రమ వేరే చదివిందట రేబ్ జై మన రే ఏమో అదే అడగల అబా వే చోట ఉంట
కన్ఫర్మ్ సాధ అంటంటలు
ఏవో హో
హ్మ్
ఉమ్
ఆయన చెప్తాడు డైరెక్ట్ ట్యాక్స్ ఇల్ డైరెక్ట్ ట్యాక్స్ నాగ ముంది సారంట
చెప్తారంటార బాగా చెప్తారా స అదే చెప్తే విను
హు ఫస్ట్ గ్రూప్ అప్పుడు ఉన్నేదే
ఏందే
బుడగ జీవున్లో రాయల్లా
హు రెండునెల్లే
హు
హమ్మయ్యా
అదే ఇంగ లావణ్య అన్ని డైరెక్ట్ క్వశ్చన్ లే ఏ త అంటే కదా
అవునా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడితే చెప్పు
ఏమో చెప్తా ద కాదే
ఆ
ఇగ క్వశ్చన్ పేపర్ చూడు ఓ తురి
చూసా ఇది అయిపోతే ఇంగ
హు
హు సేలాబ్ గుట్ట అయిపోయింది ఈరోజు
అదే
ఆ
స్ట్ గ్రూప్ అయిపోతది ఎలా
అదే
బాగా చదువు అయిపోతుంది ఏమో
అయిపోతేమేలే
రెండ వందాలు అలా
వత్తాయో రావో భయం ఆ చదువు హు అది చదవల్లా
హు
ఏందో
రెండు గ్రూపులు ఒకటే సారీ రాస్తే మేలు కదా గా
రెండు గ్రూపులు వద్దు వద్దులే
ఏమి
ఎట్లా రాత్తవ్ అది కాదు అది ఇది అమ్మాయ రెండు బ్యాలెన్స్ చేయలేం
అట్లే రాసేది
అట్లా రాస్తే వద్దులే
నాలుగు వందలు వస్తాయి ఎట్లో గాట్లా రెండు గ్రూపులు కలిసి యదో దాంట్లో ఎక్కువ వచ్చేస్తాయి
ఒత్తాయి ఎనిమి ఎనిమిది బుక్కులు ఒకేసారే
పాస్ అయినా ఫస్ట్ గ్రూప్ లో ఉన్న.
హ్మ్ కంటిన్యూ ఉంటయా, టైమ్ ఉంటాదా దాని మధ్య?
అంతా కంటిన్యూగే అమ్మ
మ్మ్ మళ్ళ మంత్ సిలబస్ రివిజన్ చేసేలోపు ఉఁ అంతే
మ్మ్ అంతే సబ్జెక్ట్ సబ్జెక్ట్ రివిజన్ డైరెక్ట్ డిసెంబర్ రాసెయ్యాలా. ఎట్లనో ఐపోయింది గదా
ఆ
ఎట్లైన ఒటే అయితుంది.
అదదే ఇప్పుడే ఐప్ జేసుకుంటే ఇంగ ప్రశాంతంగా టూ చదవచ్చు గ్రూప్ టూ. అదీ ఇదన్ ఇంగ మళ్ళీ ఇది టెన్షన్ అది టెన్షన్ అమ్మయ్య ఇంగంతే
మ్మ్ వాళ్ళ్ ఆట్కి పోలేదా మామోళ్ళింటికాటికి
మ్మ్ హు
మెమ్మ్
పోలే
అ
విష్ణున్న
హలో హలో
మ్
ఇది ఐంది జూడు
ఏంది
హలో టైము ఇనపడుతాంది
ఆ
టైం చూడు
చూస్తున్న మ్ జరుగుతన్నయంట.
కట్ చేసేస్తావా ఇంగోసారే
ఉఁ సరే లే.
ఇంగోసారి వస్తుందా
కు ధన్యవాదాలు.
హ్మ్ సరే.
సరే